హలో
హలో ఆ వినిపిస్తుందా అక్క
హలో
అక్క వినిపిస్తుందా.
చెల్లిని వాయిస్ ఎక్కడి నుంచో వస్తుంది. అసలు చాలా స్లోగా వస్తుంది.
హలో వినిపిస్తుందా క్క
ఆ పర్లేదు ల ఇదివ ఆ ఇచ్చిందిలే
ఆ ఇ ఏం చేస్తున్నారు అక్క ఏమని పడుకున్నాను. ఆ హ హ
నన్న మొన్నటి నుంచి అసలు ఖాళీ లేదంటే ఖాళీ లేదు.
ఎవన్నాకాని ఏమన్నా వర్క్ చేస్తున్నావా.
ఆ అసైన్మెంట్ బుక్స్ రాస్తున్నాను.
ఉ హు ఎవర మీవేనా ఇంట్లావేన
ఆహా బయటివి రాస్తున్నా. బయటవి రాస్తే అమౌంట్ ఇస్త ఇస్తారమాకు
ఓ హో
హెప్ చేస్తుాం అనమాట కొ కస్ ఎక్కువ.
ఆహ అ
ఆ అందుగానుమా
ఇంకా ఇంకా ఉన్నాయా
లేదు అవ్వట్లేదు ఇవేమో మళ్ళీ తెచ్చుకున్న డేస్ పడతారు. ఈ డేస్ లోపు ఇచ్చేయాలి సబ్మిట్ చేసేయాలని అందుకు కొంత నిద్ర లేకుండా నిద్ర లేకుండా రాత్రిడం వళ్ళ ఫోన్ మాట్లాడడానికి అసలు ఖాళీ ఉండట్లేదు.
ఆ అవును అవును
హ
లేకపోతే ఈ పాటికి చెహేద్దువులే
ఏం కర్రీ ఈరోజు వన్టై పొ
కరి నక్క సాయంత్రం టిఫిన్ చేస్తాం.
ఏంటిఫిన సార్ ఈ రోజు ఇంట్లో
ఇంట్లో కాదు ఎంతకు ముందే వచ్చం బయటచేసి వచ్చేసాం. ఇడ్లీ ఇడ్లీ బాంకా
అప్పుడు ఒకసారి కాల్ చేసినప్పుడు నేను బిర్యానీ అని చెప్పినట్టున్నానే. ఈ రోజు కూడా పక్కింటోలు బిర్యానీ ఇచ్చారు మ్మ్ ఈ రోజు రెండు రెండు ఇద్దరు ఇచ్చారు లేదు ఇంకా లేదా ఇంకా బిర్యానీలు ఇద్దరు ఇచ్చారు ఒకలేమో హైదరాబాద్ నుంచి రిలేటివ్స్ వచ్చారు ఈవెనింగ్ చేసినప్పుడు
హ్మ్ హు
కరెక్ట్గా వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కాల్ చేసావు
ఓ ఓ మధ్యాహ్నం అలా చేస్తే ఒకసారి ఒకసారి రే అందర ఉండ లేకపోతే అసలు ఎవరు మెసేజ్ చెయ్యట్లేదు
అంటున్నారు ఎవరు ఏంటి దేని గురించి అన ఓ అడి ఏం చెప్పలో అర్థం కాలేదు ఇవి ఈ బుక్స్ గురించి చే బుక్స్ రైడింగ్ గురించి ఆ చెల్లి ఫోన్ చేసింది అని చెప్పాను లేకపోతే ఇవన్నీ చెప్పాలి ఎందుకు వచ్ చింతలకే నొప్పి మళ్ళీ అలాంటిదో ఒకటి ఉందా అని అడుగుతారు
ఆ అవును అన్నారు
పే మళ్ళీ వంద అంటారు అనేసి ఇంకా ఎల్ ఎదో మేనేజ్ చేశాను అలా
అవునక్క ఇంకతే నాదైతే చాల్ టైమేనాటుంది
ఆ తినాలి బుక్ కంప్లీట్ అయిపోతే తిందామని చూత్తన్నాను ఇందకాట్ నుంచి ఈ రోజు అసల ఏ పని అవలేదు అంట్లు కూడా తోమలేదు
మ్మ్ చాలా పేజెస్ ఉంటాయి కదా అయన హాలిడేస్ అనుకుంటా కదాక కా దా రికార్డ్స్ ఇంకా మ్మ్ ఇంటర్ వాల్లియేమో
మ్మ్ ఆ రాస్తా అన్నామాట మీ అక్క ఎలా ఉంది
బానే ఉందక్కా ఎన్ని డేస్ పడుదక్కా రికార్డ్ ట్టుడేసా
రికార్డ్స్ సదివి అసైన్మెంట్ బుక్ ర్డుసూ అయితే చాలా ఉంటాయి రాయలేము. ఈ అసైన్‌మెంట్ బుక్స్ థర్టీ పేజెస్ ఉంటది అంతే బుక్
మ్మ్
అవి ఫోర్ షీట్స్ ని పిన్స్ కొట్టేసి ప్లాస్టర్స్ ఎత్తారు అవును స్కిప్ చెయ్యొచ్చు స్కిప్ షార్ట్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టు ఆన్సర్ ఎలా పడదుో అలా రాసుకోవచ్చు మ్మ్ కాకపోతే రైటింగ్ నీట్ గా ఉండాలి ఇంగ్ అన్ని మిగిలిందం
అంతే అంతే అయ్యేం అవుస్గిల్ లేదు తిక్కిల్ వెళ్ళితారు లేకపోతే అక్కడ మమ్మల్ని ఎక్కడ కూట్కుని పడతారంతే
అ అంతే అయ్యో మా
ఆల్రెడి మా మామ్ మ్మ్ ఏ మలి ఇంకో ఏదో వస్తది అంటున్నారు కదా ఇ ఫీల్ చేసామన్నారు కదా
అవి మాట్లాడకూడదంట
అందుకే పూర్తిగా అన్లేదు
మాక్ ఫ్రెండ్ బర్డే వతుంది మూవీకి వెళ్దాం అనుకుంటన్నా ఏదన్నా మూవీ సజెస్ట్ ఏదైనా కొత్తవి వచ్చినయా
ఏముందక గోదారి గడ్డుపోయిన ఉంటేనే ఇంకా ఏయ్యో ఏమో ఏ తెలిదు తను మీ ఫ్రెండ్ కూడా అన్నారు అచేలా వెళ్ళాలి
అవునా నేనే అంట్న్నాను అసలు ఎవరు అనలేదు ఎల్దామని ఓన్లీ రిఫరెంట్ రిఫరెంట్ అని
ఎం ఏప్ ఇప్పుడు ఇప్పుడు అంతా హీరోస్ ఏమి ఆ అంతా హిట్ అయిన మూవీస్ ఏం లేవ్ అక్క. ఏంటంటే మెయిన్ క్యారెక్టర్స్ అదే మెయిన్ హీరోస్ ఎవరే లేనట్టున్నాయి కదా
అవును ఏమీ నడవట్ల అదేంటిది సమంత దాన్దేదో మూవీ అద్
మ్మ్ ఎదో వచ్చింది మూవీ ఇంత
మా ఇంటి బంగారం మూవీకి వెళ్దామంటే అదేమో ఆ రోజు కరెక్ట్ గా రిలీజ్
ఓహో ఆ కళ ఉండదు అసలు సమంతాకు బోల్ ఫ్యాన్స్ ఉంటారు
పెద్ది పెద్ది మూవీ వత్తుంది కదా ఏది రామ్ చరణ్ ది అది కూడా అప్పుడే అంట అలాంటి అట్లకి అస్సల్ వెళ్ళమ్ ఏందో మనకి బుడ్డ బుడ్డయి చిన్న చిన్న
అంతే పెద్ద పెద్దయంటే ఒక ఫోర్ డేస్ అలా ఆగా
హుమ్ సమ్మర్ కదా కొంచెం కొంచెం సేపు ఉండకపో ఎ
ఆ
పలస్ అయన టూ ఇసీ ఉంటది చరగా ఒక త్రీ అవర్స్ మర్చ్చిపోవచ్చు అంతా ఈ లోకాన్ని వచ్చిసి స్క్రీన్ మీద పడుకోవచ్చు
బీచ్ కూడా వెళ్లచ్చు కాపోతే బీచ్ వాటర్ లో ఉన్నంత సేపు బానేంటది బయటకి వస్తే సురూమ్ అంటది
ఉమ్ బీ మాకు దగ్గరలో ఉండవు గా
ఆ మాకు బీచ్ అంటే ఇష్టం కానీ తీసుకెల్లే వాళ్ళు ఎవరు రెండు
హూమ్ ఈ ఏం గిఫ్ట్ ఇవ్వాల అని చూతున్నా
ఉ
గిఫ్ట్స్ ఏమి లేవు బడ్జెట్ కూడా అంత లేదు
గిఫ్ట్స్ అప్పుడు అందరు ఏ ఫంక్షన్లకి పెళ్లళ్లకి ఎక్కడకి వెళ్ళినా అన్ని ఫ్రెండ్స్ అన అక్క
అలాంటి మా ఊళ్ళు తీసుకోర్లే మా ఊళ్ళు మొహాళ మీద అనేత్తారు ఎందుకు ఇలాంటి ఇచ్చారు ఇవ్వక పోయినా హ్యాపీగా ఉంటాం అంటారు
పెట్టుకుని ఏం చేసుకుంటారు వాళ్ళు ఇల్లంతా మొత్తం పరుచుకోవాలి అప్పుడు
మేకలు కొట్టుకని గోడలు పడి చేస్తా
ఆ మొత్తం గోడల నిండా ఫ్రేమ్స్ ఏ ఉంటాయి
కొంచెం ఎక్కువ బడ్జెట్ ఏమనా పడితే, డ్రెస్సులు అలాంటివి కొనొచ్చు కానీ, అంత బడ్జెట్ ఏమో లేదు. మీషోలో ఆర్డర్ పెట్టియ్యోమో క్వాలిటీ
డిన్నర్ సెట్స్ డిన్నర్ సెట్స్ ఈ వస్తు నెగదాక్క ఆన్లైన్లో మన్న కొన్నాం మేము పదిహేను వందలు ఏ అదే బడ్
బర్త్డేలకు ఏమి ఇస్తాం మ్యారేజెస్ క అయితే బాగుంటాయి
అవునవును మ్యారేజ్జస్ట్ అయితేనే బాగుంటాారు వట్కి ఏదో కాాల లేకపోతే అే బామ్మ వాళ్ళకి ఇష్టమైన ఏదన్నా బొమ్మ తీసుకొన వాళ్ళ షెల్ఫ్ లో పెట్టి మీళ అలా అయి అ బాగుంటుందమ్
గిఫ్ట్స్ ఏం ప్లాన్ చేయట్లేదు ఇంక మొత్తానికి మానిపించేను నేను కేక్ కట్ చేయించి
ఉమ్ హా హా అంతే ఇంకా సరదాగా ఎక్కడో దక్కకి వెళ్తే లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళిన అదే అలా సరిపోద్గా నేను గిఫ్ట్స్ వాటికి ఆర్డర్ చేసుకుంటా డబ్బులు రాన్నారు మెమోరీ ఉంటదండి
అదే చూస్తున్నాను దాంగరం స అంత టెన్షన్ టెన్షన్ అయిపో నన్నే షాపింగ్కి వెళ్ళడం దుభరంగా తిరిగినం నీతో ఎందాక మాట్లాడి నాకు
చాలా బిజీగా ఉన్నారు అందరుూ సండే కదా
అండి నిన్నయితే షోరూ లో చచ్చిపోయాము ఇద్దరము
అందరు అందర అలాగే ఆ అందరు ఊర్లెళ్ళం ఊర్లెళ్ళం అన్నారు ఆ
ఎన్న జీవి మాల్కిళ్లమా శుభ్రంగా ట్రైల్ చేసాము డ్రెస్లన్నీని ఆ కొరియన్ డ్రెస్సులు ట్రై చేసాను కొరియన్ డ్రెస్సులు ట్రై చేశాను రా బాాలలేదు పగడైమ న్నా ఏం అక్కడ ఉన్న మా మామూలు గెంజి ఏంటి బౌల్స్ లో ఎలా పట్టుకొస్తారు అలా అనిపించింది బావే మా లా ఉన్నా ఎందుకు వచ్చిన అనిపించేసి ఇంకా తీసుకోలేదు కానీ ఇంకో ఫ్రెం అమ్యి నీతో మాట్లాడ అమ్మాయి ఉందిగా అది మీ స్కూల్ లో సట్ ఏ పిన్ని రా నన్న నగితే నిన్ అస్సల్
అయ్యో ఏము రక్క జవిమాలు
ఇక్కడ మా ఊర్లోనే ఉంటదిగా
హ్మ్ హు గూడవా
హ్మ్
హ్మ్
ఆ అయితే తనగేమో ఒకటి స్కట్ అదే టాపు ఆ చెందేసుకోవాళ్ళ అంతా ఆడ ఒక్కటి డేస్ పన్ టిల్ టెట్టు తీసుకున్నాను నై డ్రెస్సులో ఉపయోగపడతలే
మ్మ్ ఇప్పుడు ఆ ఇవి కూడా నైడ్రెస్ లు కూడా ఎలా కింద దాకా వస్తున్నాయి కదా
కిలెగ్గిన్ తీసుకుంది ఆ అక్క
అవును
యాంకిల్ లెగ్గిను ఒకటిని ఇంకోటి ఏదో ఫి మ్ ఆ లే ట్యూవలో